హలో నమస్తే అండి బాగున్నారా అండి
నమస్తే అండి మీరు బాగున్నారా మేం బాగున్నాం
ఆ బాగున్నామండి అయింద అండి భోజనం
ఇంకా లేదండి మీది
ఏమండి ఇంత లేటు నాలుగు అవుతుంది టైం ఇంకా భోజనం చేయలేదు
పనికెళ్ళొచ్చమండి ఇప్పుడు చెయ్యాలి
అవునా ఇంట్లో వాళ్ళు అందరూ బాగున్నార అండి
ఆ బాగున్నారండి
మ్మ్ ఇంకేంటండి విశేషాలు ఎక్కడికి వెళ్ళలేదా బయటకి
లేదండి మీరు ఎక్కడికైనా వెళ్ళారా
మేము ఎక్కడికి వెళ్ళలేదండి ఖాళీగానే ఉంటాము ఇంకేంటండి మీ ఇంట్లో అక్క తమ్ముడు అందరుూ బాగున్నారా అండి
ఆ బాగున్నారండి
ఆ ఇంకేంటండి విశేషాలు రీసెంట్ గా మొహరం అయింది ఎలా చేసుకున్నారు ఏమి
మండి మాకు ఇష్టమైన పండుగది మేము దాన్ని బాగా జరుపుకున్నాము అంతా కుటుంబ సభ్యులం అంతా కలిసి బాగా చేశాము
ఓ అంటే మీరు చానా గ్రాండ్ గా చేసుకుంటారండి ఆ పండగ
ఆ మా ఊరు మొత్తం చేస్తారండి
అవునా అంటే మేము టౌన్ లో ఉంటాం అండి మేము పెద్దగా పట్టించుకోము మొహరం ని ఎక్కువ అంటే మా ఇంటి దగ్గర ఎక్కువ ఏం చేయరు అంత బా అన్ అందికే మాకు అన్ దాని గురించి అంతా తెలియదన్ అంటే మీరు.
పల్లెతూరు కదా బాగు చేస్తారు.
ఓ అంటే అంతా. ఫ్యామి అంటే మీ మొత్తం కుటుంబం మీ ఇంట్లో అందరు బంధువులు వచ్చి చేస్తారేమో కదండి బా చేస్.
ఆ అవునండి ప్రతి ఇంటికి బంధువులు వచ్చి చేస్తారు.
అంటే ఊరికి పెద్ద పడుగ అంటారు.
ఆ.
ఇంకా ఏవేవి పెద్దగా చేసుకుంటారండి మీరు పండుగలు.
ఉగాది పండుగ చేస్తామండి. సంక్రాంతి దసరా వీటిని మాత్రం. బాగా మొత్తం ఊరంతా కలిసి చేస్తారు.
అదే ఆ. అదేలేండి ఈ మధ్య కొన్ని పండుగలు మాత్రమే బాగా చేసుకుంటున్నారు ఆయన టౌన్ లో. పల్లెటూర్లో ఉండడమే మేలండి టౌన్ లో ఉండడం వల్ల అసలు ఏవీ తెలియట్లేదు. ఏ పండగల్ బగా జరప్. అంటారు ఏ పండుగలు బాగా జరుపుకోరు అక్కడ వున్. అంటే అన్నా అట్ అంటే. అందరు కలిసి మెలిసి పండుగ అనే వాతావరణం అన్నా తెలుస్తుంది. ఇక్కడ అసలు ఏది లేదండి మాకట్లా.
వాతావరణం బాగుంటుందండి పల్లెటూర్లో.
ఆ మాకి ఎవరంతకు వాళ్ళు ఉంటారు ఎవరంతకు వాళ్ళు. చేసుకుంటారు ఎవరు ఎవరిని పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ. టౌన్లలో అయితే.
మీ ఊర్లో ఎట్లా ఏ పనులు బాగా చేస్తారండి.
ఎక్కువ టౌన్లలో అయితే వినాయక చవితి బాగా చేస్తారండి. మేం వినాయక చవితిని బాగా చేసుకుంటాం. అది కూడా ఇంగ ఇంటికాడ పిల్లలందరుూ కలిసి కూర్చోబెడతారా మా తమ్ముడు వాళ్ళంతా. అప్పుడు కూచ పెట్. మేము అక్కట్లో పోయి సహాయం చేయడం అట్లా మూడు రోజులు బాగా చేసుకుంటామండి నిమజ్జనం వరకు.
ఎన్ని రోజు ఎన్ని రోజులు పెడతారండి స్వామివారిని.
ఆ మూడు రోజులు పెడతామండి దగ్గర దగ్గర మేము స్వామిని.
కాన్ని ఊర్లలో ఫైవ్ డేస్ ఐదు రోజులు ఏడు రోజులు పెడతారు కదండి.
ఆ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా చేసుకుంటారండి అది మా ఊర్లో అయితే. అయితే మూడు రోజులే అండి అంటే ముందు నుంచి వచ్చే ఆచారం కదండి అది ఒకప్పట్లో వాళ్ళు పెట్టి. అప్పటి నుంచి అలానే చేస్తున్నారు ఇంకా మా ఊర్లో స్టార్టింగ్ నుంచి అంటే ముందు నుంచి. కి మూడు రోజులే పెడతారు ఆ మేము మూడు రోజులే. మరి మా అత్తా వాళ్ళ ఊర్లో ఆదోనిలో అట్లా. అంటే వేరే ఒక్కొక్క ఊర్లో. ఐదు రోజులు అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పెడతారండి.
మీకు తెలిసిన స్నేహితులు ఎవరు పల్లెటూరులో లేరా అండి.
ఆ ఉన్నారండి తక్కువ మన్న మేము కూడా మొహరంకి మా స్నేహితులు వాళ్ళ ఇంటికెళ్ళాం బాగా చేశారండి అ. అక్కడ వాళ్ళు కూడా. బాగా వాటి కుటుంబం వాళ్ళ బంధువులమ్దరూ వచ్చారు మేము కూడా వాళ్ళలో కలిసిపోయి పనులు చేయడం. అంతా బాగా అసలె రెండు రోజులు వెళ్ళ రెండు రోజులు ఎలా గడిసిపోయిందో కూడా తెలియదండి మాకు అంత బాగా జరిగింది ఆడ పండగ బాగా అయ్యింది ఇంకొక ఫ్రెండ్ కూడా మిస్ అయిందండి ఇంకొక ఫ్రెండ్ ఓచ్చింటే కూడా బాగుండు తను కూడా
అవున అండి
ఇంక ఏంటిఅండి ఏం చేసారు ఏం చేసారు అండి భోజనానికి
పప్పు అన్నమే అండి మీరు
మాది అదే అండి అన్నం సాంబారు
మీరు వంట చేస్తారాండి
ఆ నేర్చుకున్నామండి వస్తాయి కొన్ని కొన్ని చేస్తాము ఇంకొన్ని కొన్ని అలానే ఉంటాయండి మీరు అన్ని వంటలు చేస్తారా అండి
నక్ ఇంకా రాదండి
ఏంటండి ఇంకా నేర్చుకోలేదా మీరు
ఇంకా నేర్చుకుంటాం అండి కొన్ని కొన్ని వంటలు వస్తాయి అన్ని రావు
ఓ ఇప్పటి నుంచే నేర్చుకోవాలండి ఇంకా వయసు మీదిక వచ్చిందంటే ఎప్పుడు పెళ్లిలు చేస్తారో తెలిదు ఇంట్లో వాళ్ళు హ్మ అది కష్టం అండి ఇంకా ఎవరిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తెలియదు కాబట్టి అన్ని ఇప్పటి నుంచే నేర్పిస్త తా ఉంటారు మనకి
ఉ
దానికి ఇబ్బందే అన్ని పనులు నేర్చుకోవాలి అంటారు అండి కదా
అవును అండి నిజమే అండి
మీ ఇంట్లో మీ అమ్మ అమ్మగారు కూడా అలానే నేర్పిస్తారండి అన్ని పనులు నేర్చుకోండి అని
ఆ అన్నీ నేర్పిస్తది అండి మేమే చేయ్యాలన్నీ
హ్మ అట్లుంటేనే మేలు లెండి మళ్ళా ఫ్య అదే భవిష్యత్తుకి ఇబ్బంది ఉండదు ఎందుకంటే చేసుకునే వాళ్ళు ఇంట్లో ఎట్లా చూసుకుంటారో తెలీదు ఎట్లాంటివి వాళ్ళని చేసుకుంటామో తెలీదు
ఒచే వాళ్ళు ఎట్లుంటారో తెలిదు కాబట్టి ఇప్పటి నుంచే నేర్చుకోడం మంచిదండి పనులు కూడా హ్మ మీరెక్కడ రీసెంట్గా టూర్లకి ఎక్కడికి ఎల్లాలేదా అండి
లాస్ట్ ము పోయిన సమాచారం వెళ్ళాం అండి పోయిన సమాచారం
ఓ అయితే ఫ్యామిలీ వెంట వెళ్ళారా ఫ్రెండ్స్ వెంట వెళ్ళారా అండి
సాపు వెంటాడాండి మా కుటుంబంప్పు స
అయితే మీ కుటుంబంతో మీకి సంబంధం చాల బాగుంది అండి
అవునండి మా కుటుంబం అందా బాగుంటారు
ఆ అదే అందరూ ప్రతి సంవత్సరం వెళ్తారండి అలా అంతా
అందరికి కుదిరితే వెళ్తామండి లేదంటే వెళ్ళము ఇగ
అవునా అంటే మీ అంటే మీ నా మీ ఫ్యామిలీ అంటే మీ ఆ మీన్ ఇంట్లో వాళ్ళు ఒక్కటేనా లే ఏంటే మీ అత్త వాళ్ళు మీగతా అందరూ కలిసి వెళ్తారాండి
మొత్తం అంట అత్త వాళ్ళు మామ వాళ్ళు అని అట్లే పెద్దయ్య పెద్దమ్మ తాత అవ్వ అంతా వెళ్తా మండి
ఓ అంటే మీది ఉమ్మడి కుటుంబం అనుకుంటండి
ఆ అవునండి మంచిగా
ఆ అలా ఉండడం చాలా మంచిదండి మాకు అట్లా లేదండి ఎవరు పోవాల అనుకుంటే వాళ్ళు ఇళ్ళలేసి వస్తు తరు అలా అండి మా పరిస్థితి
కుటుంబంతో సస్యళ్తే బాగా అన్నిషసి రాచ్చ అండి
ఉం అంటే ఏ స్థలాలకు వెళ్ళారండి మీరు
మేం కర్ణటక సైడ్ వెళ్ల మండి
ఓ కర్ణాటక బాగున్నాయండి సైడ్ సీన్స్ అన్ని
ఆ బాగున్నాయి అక్కడ మా స్వామి అంటే మా ఇంటి స్వామి ఉన్నారు అక్కడికి వెళ్ళి ఒక రాత్రి అక్కడ జ జాగరం చేసి మరి చుట్టుపక్కల ఉండే ప్రదేశాలన్నీ చూస్తాం వచ్చామండి దగ్గర్లో
ఓ ఏక్ అంటే అక్కడ చుట్టుపక్కలంటే ఏవేవి వెళ్లారండి
దాదా పహాడని దాని తర్వాత చిక్మంగళూరు
ఓ అంటే అన్ని చల్లని ప్రదేశాలకు వెళ్లారండి మీరు
ఆ అవునండి
ఆ ఇంకేమేమి చూసారండి బీచ్లు అట్ల ఏమన్నా ఉంటాయండి అక్కడ
ఆ ఉంటాయండి బీచెస్ కూడా వెళ్ళాము సముద్రం తీరంలో అలలు
ఆ అంటే బీచ్ల్ని కూడా బాగానే చూసారండి మీరయితే అన్ని బాగానే అదే ఆనందప
మీకు మురుడేశ్వర స్వామి తెలుసా అండి
తెలీయదండి కర్ణాటక సైడ్ ఆహా లేదండి కర్ణాటక సైడ్ ఎక్కువ తిరగలేదండి మేము
ఇది మన భారతదేసం లోనే సెకండ్ ప్లేస్ కదా రెండవ స్థానంలో ఉందండి గోపురం
ఓ అవునా అండి
ఉం అక్కడ చుట్టూ నీళ్లు ఉంటాయి స్వామి వారికి వన్ వే ఒకటి ఒక దారి మాత్రం మనం నడవడానికి ఉంటుంద అన్నమాట అది మొత్తం సముద్రం అండి చుట్టూ
అంటే బానే చూసోచ్చారండి మీరు
ఆ ధర్మస్థలం ఇంకా మైసూరు అవన్నీ చూసుకో అమ్మవారిని మైసూర్లు
అవును లేండి
అక్కడ ఏదో సుబ్రహ్మణ్యం స్వామిని అందరినీ చూసి వచ్చామండి
ఆ అలా అయితే బానే చూసి బానే ఎంజాయ్ చేసారండి మీరు
ఆ అవునండి
మీ నాన్న గారు మీ అమ్మ గారు గూడా వచ్చారా అండి టూర్ కి
ఆ మొత్తం కుటుంబం అంత కలిసెల్తామండి
ఓ అంటే అక్కడ ఫుడు బెడు అవన్నీ ఎట్లాండి మీకి
ఆ పడుకొనేద్ వచ్చేసి అక్కడే టెంపుల్ గుడి దగ్గర పనుకుంటామండి ఆ ఆహారం వచ్చేసి మేమేమైనా తీసుకెళ్ళినవి అక్కఒకవేళ టైం ఉంటే ఎక్కడైనా మంచి చోటు ఉన్న దాన్ని చూసుకొని చెట్లు వాటర్ ఉండే చోట
అవున్లేండి
మా వెంట గ్యాసు అవన్నీ తీసుకెళ్తామండి అక్కడ పెట్టుకొని వంట చేస్ కొని దాన్ని మళ్ళీ అక్కడ తినేసి వేరే ప్లేస్ చూడ్డానికి వెళ్ళేదండి లేదంటే గుడల్ గూ గుడి దగ్గరనే అన్నదానం అవన్నీ చేస్తుంటారు అన్నమాట
ఆ అంటే మీరే వండుకుంటారా అండి అక్కడ
ఆ అవునండి మేమే వండుకుంటాము
అలా అయితే మేల్లేండి అది ఖర్చు తక్కువ వస్తుంది అంటే మీరు ట్రాక్స్ అట్లా మాట్లాడుకొని వెళ్తారా లేకుంటే కార్ అంటే ట్రైన్ కి బస్ కి అట్లా ఎళ్తారా అండి
ఇక్కడ ఉంటాయండి వ్యాన్లు ఉంటాయి బండులు కొంతమంది ఒకాదారెండు బండ్లులో పోతాం అనమాట
అవునులేండి
పైన ఏమి వర్షం పడుకోకుండా పట్ట కట్టుకొని ఎళ్తాం
ఊమ్ మేల్లేండి అట్లా పోవడం వల్ల ఖర్చు మిగులుతుంది మన్మే వండుకోవడం వల్ల తినడానికి ఇది మిగులుతుంది మేలండి అదతే